వినిపిస్తుందా
వినిపిస్తున్నానా ఇప్పుడు
చెప్పు
నాలుగు పోయినయిన్నాయి
అదే నేను అది ఈంఐ అది అట్లా వస్తుంది మరి
అది అట్లనే ఏం ప్రాబ్లం లేదన్న వాళ్ళే ఏం చేస్తుర్రో
వాళ్ళే కావాలని ఓ నాలుగైదులు స్కిప్ చేసుకున్నారు
ఊ
మ్మ్ తర్వాతెచ్చుకులాగగో
అదే పది పదిహేనులో పదిహేను వందలు రెండు వేలు అట్లు ఇట్లా వస్తాయ్
అంతే అంతే రేప్ పడవా నాకు డబ్బుల్ మరి
ప్పు చూడాలి ఇగ రేపు సబ్మిట్ అయిపోతే పడతాయ్
హుఉ ఇప్పుడు అకౌంట్ ఇస్తే వాళ్ళే పెడతరు
అక్కడ కింద చూపిస్తది గదా నీకు అది లావాదేవీలు అక్కడ
ఆ
కింద పైసల్ చూపిస్తాయ్ నువ్వు అకౌంట్ యాడ్ చేసుకుంటే అవే పడిపోతాయ్
ఎంత టైమ్ లో బడ్తాయ్ గంటల
ఏ టైం ఆ పడతాది అన్న ఒక్క రోజన్న పడతయ్ చెప్పలేమ్ ఏదో ఒక రోజు బడిపోతాయ్ అవి
అదె
ఫోన్ పే యూపీఐ ఐడి లింక్ చేసేస్తే అయిపోయినట్
ఏది అది నీకు పొంపుత ఏది చేయలో సెప్పు నాక్
ఆ చొప్తా
ఉ అట్ల ఉంది మరి కథ
అట్ల నడుస్తుంది
ఆ అంతేగా ఏం జేస్తాం మనం మంచిగుండాలే మనం ఏం జేస్తాం మనం ఇప్పుడు ఈ రోజన్నా వాళ్ల్ ఆలోచించాల్ లి వాళ్ళ అక్కబావలు రాలేదు ఎవరి వల్ల రాలేదు మన అమ్మాయ్ మంచి మంచిగుండాలని వాళ్ళది వాళ్ళల్లో దూరం చేస్తే మనక్ గూడా మంచిగా అనిపిస్తదా అన్న
అన్పియ్యదు
ఇప్పుడు మన వల్లనే వాళ్ళామ్మాయి వాళ్ళక్ క్క కొంచెం వీళ్ళక్ దూరం అయిపోయింది అందరు వున్నారు ఆమె ఒక్కతే లేదు ఆమెగ్గుడ బాధ అనిపియ్యలేదా
ఉమ్ అనిపిస్తదిగా
మనమే జేసినం గదా అదే వేరే కాడ చేసి ఉంటే ఆమె గుడ పోతుండే నాగ్గుడ మంచిగనిపిస్తుండే ఇప్పుడు వాళ్ళేమో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇది చేసిర్రు పోనీలే మనమేం వాళ్ళ కాడిక్
ఒక్కే నాకైతే ఫస్ట్ ఎట్ల జెప్పారంటే
ఉ
ఫస్ట్ లో ఎట్లా అంటే ఏ చేయముకులావు అట్ల అట్లా అన్నరు
ఊ
మళ్ళా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నే ఏమంటరు మెత్త బడిపోయారు
వాళ్ళకు అక్కన్నించి వాళ్ల్ కాల్ జేసిర్రు చేసేద్దాం అబ్బాయి అది ఇది అని జెప్పిరు వీళ్ళే మో ఊకే కాల్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళేమో ఇది జేసిర్రు
ఆ అంతే
నేన్ జెప్పేసిన డైరెక్టే జెప్పినా ఈ రోజు నాకేమన్నా హ్యాపీగా ఉంచడానికే జెప్తూర్ర అట్లా లోపల చెప్పమని అన్ జొప్పేష్న
ఎవరికి జెప్పినవ్ మామకు జెప్
ఏ మోహన్ కి చెప్పిన మోహన్ చెప్తున్నాడు నాకు నువ్ చెప్పేసేయ్ అని నాకంటే పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు నేన్ చే చెప్పనని చెప్పేసినా
ఆ అంతేగదా మరి
మ్ మళ్ళీ వాళ్ళెమో అది తమ్ సప్ తీసుకోస్ తురు అది తీసుకొస్సురు ఏ నాక్కదన్నా వాళ్ళందర్ తాగడానికి ముందే మేమ్ బండిత్ తోని పోయినం వర్షం వచ్చేటట్టు ఉండే వాళ్ళదేందన్నా వాళ్ళు వెహికిల్లో ఉన్నారు.
అంతే గదా
ఓ మళ్ళీ అక్కడ నుంచి అంత దూరం నుంచి రావాలి దగ్గరలో అంటే ఏం కాదు కొంచెం ఆగిబొల్లి వెల్లి పోదాం వర్షం అయిన తర్వాత అంటే అదేమన్నా ఘాట్లు బీట్లు ఉన్నాయి నైట్ లో ఘాట్లా అంటే ఎట్లో అనిపిస్తది మనకు
మ్ అవును
ఆ మళ్ళీ మేము వాళ్ళు తాగిర్రు అంత అయిపోయింది స్టార్ట్ కు మేము పోతామని లె పేసిర్రు
మ్
మేము మేము కూడా పోతామని బండి తీసి నేను వచ్చేసినా అవి ఇప్పుడు బ ఆ బైక్ అనిల్ ఉండే అనిల్ ఏమో హస్మాబాద్ లోనే ఉంటడు బండి కోసం మేము ఇక్కడ దాకా వచ్చినాం ఆ ఇక్కడ దాకా వస్తే మల్లి వాళ్ళు గూడా ఆగలేదు నాకు కోసం వాళ్ళు వెళ్ళిపోయిర్రు
మళ్ళా నువ్వు గోవింద్బాయా వచ్చారా మరి
గోవింద్ మసాల లేకపోతే నేను కిరాయి తీసుకొని వస్తా అని చెప్పలే నీకు అట్లా అయిపోతుండే నా గోసా ఆ మళ్ళీ సంజుమామ బండి తీసుకొచ్చేయి అని నాకు చెప్తున్నారు అతనే మొ నాకు ఫోన్ జేసి రేపు నేను డ్యూటీకి వెళ్ళాలి బండి తీసుకెళ్ళకని అతని చెప్తున్నాడు
మ్ అయన చెప్తాడయనా
మ్ ఆయన గూడా వేస్తున్నడన్న మొన్న మేము అశ్వినికి హెల్త్ బాగా లేకుండే నైట్లా
ఆ
మ్ ఏమైపోయిందంటే వామిటింగ్స్ వచ్చినాయి వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేసినాము
మ్
వచ్చిండు సంజు ఆయన వస్తే ఇప్పుడు ఫ్యామిలీయే గదా మనం రిలేషన్ గదా మనం జైనూర్ వ జైనూర్ తీసుకోపోమంటే జైనూర్ గాదు ఆదిలాబాద్ వరకన్నా తీసుకెళ్ళొచ్చు వాళ్ళు
అవునులే
మనం జైనూరు తీసుకపోవమా అని నేను చెప్పిన ఆయన ఏమన్నాడు సిరిపూర్ లో వదిలేసి వచ్చేసిండు మేము ఇట్లా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ కాలే దింపేసి
ఆ ఏ
మళ్ళీ నేను అక్కడ నుంచి వేరే అంబులెన్స్ చేసుకొని అది జైనూరు వరకు దీసక పోయినా
ఆమె ఆమె
అవునన్నా మరి మన ఇప్పుడు నువ్వన్నా నువ్వే ఇప్పుడు మనం ఇద్దరంలో నేను హాస్ ప్పిటల్లో ఉన్న అనుకో వదిలేసి వచ్చేస్తావ భలే ఉన్నారు ఆళ్ళు మొత్తం ట్రీట్మెంట్ అయ్యేదాకా అక్కడ ఉంటాం మనం వాడేమో దింపిండు రైట్ అచ్చేసిండు అక్కడ ఎవ్వరు లేరు అక్కడ ఒక్కడే కూస్ తున్నడు వానికేం ట్రీట్మెంట్ దెల్వదు ఏం దెల్వది మళ్ళీ నేనే ఇగ అన్ మమి ఇక్కడ ఉండం రిఫర్ జేయని నేనే చెప్పినా జైనూర్ కి రిఫర్ జేసిరు అక్కడ ఒక నర్స్ ఉండే నర్స్ కి మెయిన్ నువ్వే ఏం ట్రీట్మెంట్ జేయకు డాక్టర్ ని పిలువు అని జెప్పిన మళ్ళీ
ఇంతేగా మరి
ఓ డాక్టర్ ని పిలిచిరు డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మేము ఆడ్నే పడుకున్నాం ఇగ హాస్పిటల్ అలనే నైట్ మొత్తం
మ్ జైనూరు ఉన్నారా ఆ రోజు మీరు
అట్ల జైనూర్ లోనే ఉన్నాం
మ్
వాళ్ళు అట్లున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క ఉన్నారు వాళ్ళు
మ్ హు
పెట్రోల్ నువ్వు ఎసేయ్ అని జేప్తున్నాడు నాకు ఏ నే ఎసెస్తా ఫైవ్ హండ్రడ్ ఎయ్ అన్న వన్ జె న నేను
దేనికి ప పెట్రోల్ ఏమన్నాడు అంబులెన్స్ క
బండికి ఆ రోజు గావన్న ఈ రోజు ఈ రోజుది వాళ్ళ వెహకిల్ వసంజు సంజు బండి పట్టుకున్నారు ఎక్కువ మంది అయ్యరు జైనూర్ నుంచి వాళ్ళు ఆ వ అశ్విని వాళ్ళు మామ తర్వాత మాస వాళ్ళు వచ్చిరు గోవింద్ మాసా బండి మీద కూర్చున్నడు హలో అయితే నాకేమనిపించింది ఇగ ఫాస్టింగ్ గదా స్వామి
మ్మ్
బండి మీద ఎందుకు మస నువ్వు లోపల గూసో నేను బండి మీద వస్తా అని నేనే జెప్పినా
ఉమ్మ్
కానీ వీళ్ళు రిటర్న్ వచ్చేలా అచ్చేటప్పుడు మాక్ జైనూర్ వరకే బండి ఉంది మళ్ళా లేదు అని ఆగాలి కదా వాళ్ళు ఆగలేదు గోవింద్ మాసా పాపం ఆయనకి ఇప్పుడు ఆర్ ర్తి ఉంటది సాయంత్రం అది గూడా వదిలేసిండు కాని మా కోసం ఉన్నడు
ఆయనకి ఏం అనడ అన్నాడ కోప్పడిండా వదిలేసి పోయరు అని
ఎవరు ఏ ఏమన్లే ఆయనక్ ఒ బండి ఉండే కదా అక్కడ నుంచి
ఆ అందుకోసమైన లేదు
మ్మ్ ఆయన ద దిగిపోయిండు మళ్ళీ ఆయనతో మేమ్ వచ్చినం
మ్మ్ నీ మొత్తం జేప్తున్నాడు గావచ్చు ఆయన
ఉమ్మ్ ఇట్లు ఇట్లా నేను ఏ చెప్తున్నాడు ఇగ మొత్తం అంతా ఇగ ఏం జేస్తామన్ ఆయన ఆయన వర్షన్ లో ఆయన కరెక్ట్ చెప్తున్నాడు నడు
ఆ
మొత్తం ఏం జెప్పలే ఎక్కువ ఏం జెప్పలే కానీ వీళ్ళ వాళ్ళే అది ప్లా వాటి గురించి ఒకటి చెప్పాండు పెళ్లి గురించి చెప్పిండు
అంతే
ఉ
ఇల్లు వాళ్ళ చెల్లి పెళ్లి పోలే అప్పుడు
ఆ
అది కూడా మిస్టేక్ ఇయ లేదు పెద్ద ప్లానింగ్ చేసి ఏమేమి చేసి ఊ ఎవరు పోలే
అవు అవువు వీళ్ళ వాళ్ళ అందరూ ప్లానింగ్ చేసుకున్నాడు చేసుకున్నారు కానీ ఆయన వస్తాడున్న ఇప్పుడు జైనర్ నుంచే ఆయన దీక్షలో ఉండి మరీ వచ్చింది నేనే కొంచెం రీజన్ దొరికితే పోవద్ద అనుకున్నా నేనే ఈరోజు
అంటే ఆయన ఉన్నాడు కాగాని ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఎప్పుడైనా వస్తాడు ఆయన కాగాని ఇకి అనిల్ వాళ్ళ డాడీ కూడా మేబి అనిల్ కి వాళ్ళ డాడీ కూడా ఇప్పుడు దగ్గర చేసుకోవాలని ఉంటది కానీ నేను మావి మా మావి మాట అంటా కదా అప్పుడు అప్పుడు అంతా చేసిడు వాళ్ళకి దగ్గరనా వాళ్ళ ముఖం పె చూ ఇప్పుడు చసుకోవాలబ్బా మరి అయింది అయిపోయింది
ఆ ఇప్పుడు అశ్విని వాళ్ళు కూడా అట్లనే తయారయినన్న వీళ్ళు కూడా ఏమన్నా నేన్న ఆయన గురించి ఏమన్నా చెప్పినా అనుకో నా మీద అరు వస్తుంది కానీ మన మనం ఏం మనం ఏం చేస్త న్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాం
అంతే కదా మరి ఎవరు పట్టుకొని ఉంటారు
అ హద ఎంది అయిపోయింది ఇప్పుడు ఇట్లా చూస్తే అన్న గోవింద్ మసాద్ ఎంత తప్పు ఉన్నాడో వాళ్ళ ప్యాకేజీ కూడా అంతే తప్పు ఉ ఉన్నది
అవును
అయితే వీళ్ళేమో ఈయనని దూరం చేసిరు ఆయననే పట్టుకో ఆమెని ఏమో మంచి పిలుస్తారు అది చేస్తారు ఇది చేస్తారు
ఆమె కూడా ఇప్పుడు తెలిసింది ఆమె కూడా కొద్దిగా బాగానే ఉంటది ఇళ్ళతో ఆమె ఉంటది కాగాని ఇల్ ఆమె వాళ్ళ మమ్మీ ఏ వాళ్ళు ఎంత ఉన్నా నాకు అట్లా అనిపియధు ఉండాలని ఉండదు ఒకసారి మమ్మీకి చెప్తుండట నెక్స్ట్ నెక్స్ట్ కాల్ లో చెప్తా కడ్జే
సరే ఓకే